హలో ఎలా ఉన్నారండి.
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు?
ఉమ్ బాగున్నామండి. ఏం లేదండి కాలేజీ నుంచి వచ్చి ఖాళీగా కూర్చున్నాం.
తిన్నార తిన్నారండి ఏమైనా స్నాక్స్ అలా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తిన్నానండి నేను మా ఫ్రెండ్ తో పోయి ఆ ఫస్ట్ ఏమో బ జ్జీలు పొంగనాలు నిప్పటి మసాలా తిన్నామండి. మళ్ళీ వేరే ఫ్రెండ్స్ తో పోయి గుడికి పోయి వాళ్ళతో కచోరి అవన్నీ తినేసి వ చ్చామండి మీరు మీరేమి స్నాక్స్ తినలేదా
లేదండి ఇంటి నుంచి ఆ బొరుగులు పంపి చింటెల్ తిన్నామండి కచోరీ అంటే ఎట్లుంటుందండి
చోరీ అది నాకు తెలీదండి వంట గురించి చేసి తినం మాత్రమే వచ్చాండి మాకు
ఉహు ఎంతండి కచోరీ
అది ముప్పై రూపాయల అండి కానీ అది బాలేదు టేస్ట్ అసలు మా సైడ్ ఇలా చెయ్యరు చాలా డిఫరెంట్ గా చేసారు అందులో స్వీట్ వేసి ఇచ్చారు అది ఇంకా పెద్ద ఫాల్ట్
మా ఊర్లో అయితే కచోరీ అమ్ముతారు కచోరీలోకి బుక్క బెట్ టిస్ అందులో ఆ టొమాటోస్ కోసి ఉల్లిపాయలు పెరుగు మిక్చర్ అన్నీ వేసి మంచిగా మసాలా నింపేసి ఇస్తారండి
బాగుంటాయి కదండి స్నాక్స్ అన్ని నేను ఒకసారి వచ్చినప్పుడు తిన్నామండి మేము మీ ఊరికి వస్తే అదే పనుగా స్నాక్స్ పక్కా తినేసి పోతాం ఎట్ల ఒకట్లా వీలు చేస్ ఇంకా నైట్ టిఫిన్ కూడా ఉండధన్ జస్ట్ అ స్నాక్స్ కట్టే తింటాం మేము
మా ఊర్లో చాలా ఫేమస్ అండి స్నాక్స్
మీ ఊర్లో బాదం హల్వా చాలా ఫేమస్ అండి అది ఎందుకో మీకు నచ్చదు మా నాకు మా మామ అర్ధ కేజీ కొనిచ్చాడు నేను ఒకదానే తిన్నా
అర్ధ కేజీ తింటే మీరు బతుకుంటారాండి
అంటే ఒకేసారే కాదండి కొంచెం కొంచెం రోజు రోజు
అర్ధ కేజీ అంటే మినిమం ఐదు వందలు అయిపోతుంది కదండి
అయిపోతదండి యాక్చువల్లీ ఫస్ట్ అది మా మామకు తీసుకున్నాడు అనుకున్నా అది అర్ధ కేజీ మళ్ళా త్రీ బాక్సెస్ సపరేట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుయింది కానీ మా మానే తీస్ కుంటున్నప్పుడు అది అది నాకి నీకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న అని చెప్పి వచ్చారండి సో ఆ అనిపించింది మంచిగా అనిపించింది
ఉహు నేను మీరు చాలా రిచ్ అనుకుంటానడి బాదమలు అంతా తీసుకున్నారంటే
ఏం కాదండి చనా కష్టాల్లో ఉన్నా మ ఇంకా కానీ ఫుడ్ అం టె ఇంట్లో పెట్టిస్తారుండి కొనిస్తారు నో చెప్పరు మోస్ట్లీ అది హెల్తీ చెప్తే ఏమన్రూ అన్హెల్దీ చెప్తే అసలు కొనింకూడ కొనియదండి అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నీన్ గడ్డి తింటాను అందుకే
అవునా అండి అవునండి మీరు పీజీ ఏదో ఇష్యూ అంట కదండి మీ స్నేహితురా రాళ్తో
అది మీకెలా తెలిసిందండి
అంటే మీ మనసులో నాకు తెలిసిపోతదండి
మళ్ళీ నా మనసులో మీకు తెలిసినప్పుడు అది ఎందుకు తెలియటం లేదు ఆ సమస్య ఎందుకు అవట్లేదని
అ అది సమస్యలాగే లేదండి అసలు మీరు మీరు చెప్పే రీజన్స్ రీజన్సే కావంటా అండి
అదే అండి నా రీజన్ అందుకే అండి నేను అలా చెప్పా
అయినా మీ ఇష్టంలేండి మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్ అక్కడుడండి న ఎప్పుడ ఎందుకండి
ఆ ఇగా దానికి ముందు ఒక ఫ్రెండ్ అలా చేసింది ఇప్పుడు అట్ల ఎశింది కాని మాట్లాడతానే కాట్టి గమ్మున్ ఉన్నామండి లేదంటే ఇప్పటికిని నేడ్చేదాన్ని అండి
ఉ నేను కూడా అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తానట్టున్నారండి ఆపేసేకి
దేనికన్ని
మాట్లాడకుండా ఉండి కాపేద్దామని ఉన్నారండి కానీ మీరు ఎక్కడ ఫీల్ అయితరో అని ఒకే ఒక దాంట్ కొని ఆపకుండా ఉన్నారంటా అండి
అంత ఈజీగా ఆపెస్తార
నపెస్తా అండి ఇంకొక
మే బీ వాళ్ళు చాలా వింతగా చూస్తున్నారండి అది దేనికో అర్థం కావట్లేదని కొంతమంది చాలా వింతగా చూస్తున్నారండి
ఉ అవునండి చూస్తే చూసుకోనిలేండి
అవునండి
అ
ఇంకేంటండి మీ పీజి లో ఇప్పుడు ఏం పెట్టారు ఫుడ్
తెలిదండి ఇప్పుడు మీ స్నేహితురాలు మీతో మాట్లాడకపోతే మీరు ఏడుస్తార అండి
ఎడుస్తానని గాదు బాదేస్తాదండి
ఉమ్ పర్లేదులే అండి అయిన అటుపక్క వాళ్ళు కూడా బాధపడింటారు కదండి మీరు అర్థం చేసుకోవాలి కదా ప్రతిసారి మీ మాటె ఎందుకండి నెగ్గల్లా
అ
ఏమోనండి
అ
నాకు ఏదో త వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడిన నాకు ఎందుకు కొంతమంది మాట్లాడితో పర్సన్ తో ఉన్నట్టు ఫీల్ వస్తుంది
ఉమ్ థర్డ్ పర్సన్ తో ఇప్పుడు మీ రూమ్ లో ఇద్దరు ఉన్నారంట కదండి ఇంకా మీ మిగతా ఇద్దరు వస్తారు కదండి
అంత అళ్ళతో సంబంధం లేదు తెలిసిన వాళ్ళ దగ్గర్నె నీక్ తోడ్ పర్సన్లాగానిపిస్తే వాళ్ళు ఏమన్నా అం
అయినా ఒక్కరుంటే సరిపోతుంది ఒక్కరుంటే సరిపోతుంది కదండి మళ్ళీ వాళ్ళతో కూడా ఏం థర్డ్ పర్సన్ ఫీలింగ్ అవన్నీ ఎందుకు ఎవరు ఉంటే వాళ్ళతో ఉండొచ్చు కదా ఇప్పుడెట్ల ఇద్దరు మీతో బాగానే ఉంటారు మిగతా ఇద్దరు మీ ఫ్రెండ్స్ రీజన్స్ చెప్పింది కదాంటన్లు కదండి
ఉమ్ అవునా అండి చూడాలి అండి అది ఆలోచిస్తున్న
ఏంటండి
దాని గురించే ఆలోచిస్తూనే ఉన్నామ క్లాస్ లు కుడి ముందు తెలుసు కదండి మీకు నా గురించి నా ప్రిక్టికల్ థింకింగ్ గురిం
మల్ మీ ఫ్రెండ్ చెప్పింది కదండి కరెక్ట్గా క్లారిటీ ఇచ్చింది కానీ మీరు మీకు నాకు తెలిసి మీకు మీ రూమ్ వాళ్లతోనే కంఫర్ట్ అనుకుంటా అండి
అట్లా ఏమ్ అనుకోకండి ఫస్ట్ మా రూమ్మేట్ మీరే అనుకుంటాను
మళ్ళి ఎందుకండి ఇప్పుడు అడిగితే అప్పుడు కూడా చెప్పింది అంటారు అండి ఫ్రెండ్
ఆ విషయంలో నేనే కాదండి మా నాన్నని మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తిడతారు అ రోజు ఆ పిల్ల అంతగా అడిగింది పంపిమంటే పంపీ లేదు
మళ్ళి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళని అడిగితే పంపిస్తారా అండి మీ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి
మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కా వాళ్ళు ఒచ్చి వాళ్ళ నీ సెప్పింతే నువ్ ఉండేది నువ్వు, నువ్వు అడ్జస్ట్ అవగలవు అంటే వెళ్ళు. లేదంటే లేదు మళ్ళీ నాకేం చెప్పకన్నారండి
మళ్ మీ ఫ్రెండ్ ధైర్యం ఇస్తాంది గదా అండి ఉండనీకి నే మెందుకు ఆలోచిస్తాన్నారు ఉండే ఇంకో సిక్స్ మంత్స్ కుడా
అదే అండి అదే ప్రయత్నాల్లోనే ఉన్నానండి కొంచెం
ఏం ప్రయత్నం అండి నాక్ తెలిసి నీ ప్రయత్నమా ఇంకా ఆహ ఆగిపోతుందండి
రివ్యూ ఇవ్వండి మీరు తినేసి కనుక్కోని చెప్పండి రివ్యూ రైస్ ఉంటుందేమో అడగండి మీరు ఓకే అండి బాయ్ అండి ఇంకేంటండి
అదే మీరు ఏదో ప్రయత్నం అన్నారు ఆ ప్రయత్నం ఎక్కడ దాకా ఒస్తదో
ఒద్దండి ముందుగానే చెప్పు నేను హోప్స్ ఈయను మొత్తం ఒకడనుకొని చెప్త తానండి తెలుసండి ఆల్రెడీ నా ఫ్రెండ్ కి చాలా హోప్స్ ఇచ్చానూ ఆ పిల్ల చాలా పెట్టుకుయింది అది బ్రేక్ చేసాను
మీరు మీరు లైఫ్ లాంగ్ హోప్స్ ని బ్రేక్ జేస్సునే ఉంటారండి ఎక్కువగా మీ ఫ్రెండ్ హోప్స్ బ్రేక్ చేసినారు మీరు
మా ఫ్రెండ్ దే కాక ఇంకో ఇద్దరివి కూడా బ్రేక్ చేశాను
ఎట్ల్ ఎందుకండి మీరు హోప్స్ ని బ్రేక్ జేస్తారు మనుషుల్ని మీరు మనిషేనా
మనిషినే అండి అందుకే బ్రేక్ చేసాన్న నేను
నేను ఈ రోజు దేవున్ని ఒకటి కోరా అండి గుడికెళ్ళిన్నాను మా ఫ్రెండ్స్ తో ఇంత కన్ఫ్యూజన్ ఉన్న మనిషి ఈన్ని నువ్వే చసుకోవాల్లా దేవుడా అన్
చాలా ధన్యవాదములండి మీకు
ఇంగ నా వల్ల గాదండి ఆల్మోస్ట్ ఏడుప్ కాదు ఏడ్చేసినాక ఇంగ మళ్ళీ ఒద్దనుకున్నా అండి
ఏడ్సారా అండి
అంటే మీకు అన్నీ చెప్తామా చెప్పండి ఏదో మా మనసు తె తెలుసుకొని ఏం చేస్తారండి మీరు మళ్ళీ అదె అది ఆ ఎందుకో సింపతి లాగా అనిపిస్ స్తదండి నేను అట్ల చేయన్
అట్లా కాదండీ అలా అనకండీ లేలేండి తొందర్లో నా స్నేహితుల్కి ఏదో ఒకటి నేను చెప్తా మే బి గుడ్ న్యూసే చెప్తానేమొ తనకొకటే కాదు కదండి ఫ్రెండ్స్ అంట అన్నం ఇప్పుడు ఇద్దరికి ఉంటది బట్ ఒక సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్ ని త నేను చేసేసి లైక్ అద ఒక సిచ్యువేషన్ అంటే పెద్ద సిచ్యువేషన్ ఏం కాదు అంటే పక్క అనిపియ్యది కానీ నాకు అనిపిస్తుంది అనమాట చెప్పాను కదండీ నా సమస్య అండ్ అది సమస్యనే కాదంటన్నారు కథ అది
ఏం సమస్య
ఫ్రెండ్స్ తో వేరే వాళ్ళతో ఇంకా రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి అంటే కొంచెం
అవునా అంతేలేండి ఇప్పుడు ఏం గుడ్ న్యూస్ అంటారు లాస్ట్ కి ఎన్నుపోటు పొడుస్తారండి మీరు పిల్లల సౌండ్
అసలే ఏం లేదు లేండి
ఆ గుడ్ న్యూస్ ఏమో చెప్పు
ఏమో అండి ఇంకా అది క్లారిటీ లేదు కొంచెం క్లారిటీ తెచ్చుకొని చెప్తాంలేండి ఎందుకు ఈ హోప్ మళ్ళీ హోప్ ఇచ్చిన నా ఫ్రెండ్ ని మళ్ళీ బాధపేట్
ఇప్పుడు ఆల్రెడీ చెప్తన్నారు కదండి అది ఆల్రెడీ హోప్ అన్నట్టే కదా
అంట అది అట్లా ఫ్లోలో చెప్పేసాను అందుకే ఇంక కంప్లీట్ గా చెప్పటం లేదు అందుకే మర్చిపోవండి
సరే అండి ఇంకా అంత కలిసి మాట్లాడుతుందమండి బాయ్
బాయ్ అండి